హలో, ఆ చెప్పండి
చెప్పు
బాన్నరా
ఆ బావున్నా మీరు
ఉ బావున్నామండి ఇంట్లో వాళ్ళుంనర ఎలా ఉన్నారు.
బావున్నం మీ ఇంట్లో అందరూ బావున్నర
ఏందండి.
మీ ఇంట్లో అందరు బావున్నారా.
అందరూ బావున్నారండి.
మీ గారాల తమ్ముడు ఎట్లున్నాడు.
ఉ బావున్నారండి.
ఆహా
మీ గారాలా అక్కెట్టుందండి.
ఉమ్ మంచిఅ ఉంది ఇప్పుడు మా గారాల అక్కగాదు రెస్పాన్సిబుల్ అక్క
అ రెస్పాన రెస్ రెస్పాన్స్ బుల్ అక్క నాకు పాకెట్ మనీ పంపిమనండి.
నీకెందుకు పంపిస్సుంది మా అక్క
సరే అండి సరే సరే, మాఅత్త
మీ అంతా కొస్ నాకేం తెల్సు
సరేనేండి మాత్తంటె ఇంగ మీ అమ్మె అండి.
ఇంకేమి ఎక్కడున్నావ్ బయటున్నావా
కాదిడాప్ ఉన్నా అండి. అయితే మీరు చిన్నది
లేదనుకుంటా కానీ ఎప్పడో ఒకసారి కలవాలా అవి నాకు కొన్ని సామాన్లు చెప్పినా ప్రష అన్నీ మర్చిపోతే అవి తీసుకురమని చెప్పినా
ఇంట్లో నుంచి స్నాక్స్ ఏం తీసుకోరాలేదా అండి
గుడ్ డే బిస్కెట్ మర్చపోయినా అని చెప్పన్నా కదా గుడ్ డే బిస్కట్ తీసుకురవడానికి పాకెట్
అంతే అండి
అంతే
కొడుకున్నే
మిగతా అన్నీ నేనే తెచ్చుకున్నాను
ఏమేమి తెచ్చుకున్నారండి.
కొన్ని స్నాక్స్
కాదండి మాకేమైందంటే ఇంకా క్లాస్ సాటర్డే కూడా ఎందుకు పెట్టుకుంటామని కూడా క్వశ్చన్ చేశామండి ఇప్పుడుది ఇంకేం చేయలేమో పెట్టుకున్నాక అని చెప్పేరండి సాటర్డే ఏమో నాకు ఎయిట్ టు సిక్స్ క్లాస్ ఉందండి. కానీ ట్వల్వ్ వన్ నుంచి సిక్స్ దాకా ఒకే అండి మాకు సో మేం మేడంమ్ అడిగి తే ఆ మేడమ్ లేదులే నేను తీసుకోన్లే అని చెప్పిందండి. ఆ మేడమ్ మీ ఏంది ఇంకా మాకు కన్ఫమ్గ ఏం చెప్పట్లేదు. ఒకవేళ లాస్ట్ మూమెంట్ ట్లో తీస్కునేసిందాంటే ఇంకా వరుసగా ఆరు క్లాసులు అండి అదే భయంగా ఉందండి. రేపు ఆమె క్లాస్ ఉందనుకుంటా అండి. రేపు ఒకసారి కంఫామ్ చేసుకుంటే బాగుంటదండి. ఎల్లుండి అవ్వదు కదండి.
ఒకేళ ఎల్దుండి చెప్తే అయితే అవ్వదు కదండి.
ట్వంటీ సిక్స్త్ ఈ రోజేనా
అండి అవునండి.
అయితే ఈ రోజే లాస్ట్
అండి ఒకసార్ ఆ సరే సరే అండి కాదండి ఇంకా ఏమండి చాది విననండి నేను మా ఊర్లో క్రికెట్ క్రికెట్ అడితే సూపర్ అడన్నీ పచ్చ బట్టి డకోటా అండి నేను
ఇంకెందొ నువ్ పోయి చేరేది వాటిలల్లో రానప్పుడు మరెందుకట్ల చేరినవ్ నీక్ రానప్పుడు
లేదండి నాకేందో అనిపించింది నేను ఫ్రీగా అడలేకపోతున్నాని ఇస్తానికండి
ఏం ఆలోచిస్తున్నావ్ నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా
ఏం ప్రాబ్లమ్స్ లేనండి ఏమో ఆలోచిస్తా ఆడాల్సి వస్తుదండి
నీ పార్టికేమో ను మీరు పోయి పనుకుంటారు.. కానీ నేను మాట్లాడుకునేదాన్ని నాకేం ఉండదు నేను ఆలోచించుకుంటా నేను పడుకుంటా అంట మీకేమి అట్లీస్ట్ నిద్దరు కన్నైన మూస్త మూస్తున్నారు మీరు ఆ కన్ను ఒక కన్ను కూడా మయండదాన్ని
ఇంకా ఎం
ఇంకా పూర్తిగా రాకపూర్తనే అంతస్తే నాకు అసలు అది కూడా లేదు కదా అప్పుడు
ఎమండి అది వచ్చిన ఒకటే రాకపోయిన ఒకటే అండి
మ్ అట్లీస్ట్ అట్లా వచ్చినా కూడా నాకు పర్లేదే
బ వినిపిస్తంద అండి ఏ దీనికి టికెట్ గురించి చెప్తాను టాపిక్ ఏందండి ఆడైపోయింది
ఎన్ని క్రికెట్ గురించి
ఏందండి.
ఏదో అర్థం కాలేదు
అంటే ఇది స్పీకర్ లో ఎట్ట పెట్టాలండి ఫోను నాకు స్పీకర్ లోకి రావట్లేదు
స్పీకర్ లోకి
ఆ సరే సరే అండి ఏదొఒక్కటి మాట్లాడుతా ఉన్నానండి మీరు
ఇంకేమి మీరేం చేస్తున్నారు పొద్దు నుంచి అంతేనా కాలేజ్, క్రికెట్ ఇవే మళ్ళా మళ్ళా చేస్తున్నారా ఇంకేం లేదా
ఏం లేవుండి ఏం కావాలి అయితే బోర్ కొట్టేస్తాదండి. ఖాతిగా వచ్చాక కొంచెం బాగుందండి. అండి
నీక్ బోరా
నాది బోరా
నీకు బోరా అంటున్నా
నాకు బోర అని నేనే బోర్ నా లైఫే అండి మీది ఎంత కొంచెం గట్టికి మాట్లాడతారా బయటికి కొంచెం నాకు ఇనిపి ఎట్లేదు అండి
చెప్పు
అ గెట్టికి మాట్లాడండి గెట్టిగా గెట్టికి మాట్లాడండి
చె
గట్టిగా ఇంకా దీని కంటే గట్టిగా మాట్లాడాలా అవును నువ్వు మాటదేడక మాత్ర నా సౌండ్ నాకే వినిపిస్తుంది ఇట్టే మాట్లాడ ఇట్టే మాట్లాడండి
చెప్పు
ఎట్ట లేది ఆటోమేటిగ్గా స్పీకర్ లోకి వచ్చింది.
ఏమో నాకు తెలీదు
సరే సరే అండి.
ఆ
చెక్క ఇది చూసేదా అండి
ఆ
హలో
ఆ చెప్పు
చిన్న
అర్థం కాలేదు చెప్పు
కాదండి ఇప్పుడు మనము క్యాన్సిల్ చేసుకునేసి ఇప్పుడు మళ్ళా ప్రోడక్ట్ బుక్ చేసుకునేకుంటుందా
ఏమో నాకు తెలీదు ఇంకా దీని గురించి
ఏంది అండి
ఏమో నాకు తెలియదు వీటి గురించి ఇంకా
ఏమండి అట మాట్లాడతారూ మీకు తెలియంది ఏమన్నా ఉంటుందా అండి
తెలీదు
అలాండి
తెలీదు ఎన్నిసార్లు ఒక పదం నాకు ఒకసారి చెప్పడమే చిరాకు అందుకు
అంటే నేను ఇక్కడి నన్ను మీ మీదేమండి మంచిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుతున్నాను నాకు అది ఉందా లేదు
ఎయిర్పోడ్స్ ఉన్నాయి మీ దగ్గర అబద్ధాలు చెప్పొద్దు
నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళా మాట్లాడుతుం అకైతే ఇప్పుడు ఇప్పుడు ప్రోడక్ట్ క్యాన్సిల్ చేసేద్దామ అండి ఎందుకంటే ఇప్పుడు చూడండి అ ఏదో ఒక ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలి అనుకున్నాను అంటే ఇప్పుడు టైం అయిపోయింది అనుకున్నా డబ్బులు వేస్ట్ండినం క్యాన్సిల్ చేస్తే మనం పెట్టిందన్నా వస్తుందండి ఒకే వెయ్యి రూపాయలు ఎక్కువ అయిన పర్లేదో మళ్ళనా పెట్కొని బుక్ చేసుకోవచ్చాండి కానీ మొత్తం పోయానుకన్నా ఇది బెటర్ కదండి
నీ ఇష్టం నేనే ఏం చెప్పలేను నా ప్రాబ్లం కాదు ఇది నీ ప్రాబ్లం నువ్వు ఏట్లా హ్యాడిల్ చెస్ కుంటవానేది నీ చేతుల్లో ఉంది
కా నేను ఎందుకు చెప్తున్నా మీక అర్థమైతుందా
నీ హ్యాండ్ తో నువ్వే చెస్
ఇది మన ప్రాబ్లం అలా ఇంకా కార్య ఉన్న
అదే నాే నాకేం నాకేం తెలీదు అవంత
స చె్యండి
అదే నేను ప్రోడక్ట్ క్యాన్సిల్ చేశానండి
సరే
చేసేయండి నేను నాకు వచ్చేవి నేను పంపించేస్తానండి
సరే
చేయండి
అళ్కెందుకు నీ దగ్గర పెట్కోండి
వద్దండి నాదగ్గర వద్దండి
అదే కొంచము తెలివితేటలు లేకపోతే, కొంచెం హ్యాండిల్ చేసేది ఇప్పుడు నేను ఇచ్చిన అది నీ దగ్గరే ఉండాల చెప్తాను చూడు.
ఏదండి
ఇప్పుడు నీకు పడితే పడుతుంది కదా. రివార్డ్
అవును
ఆ
అదే నా దగ్గరే ఉండాల
ఆ
ఆ
ఆ
పెట్టుకుంటే నాక ఏమన్నా ఇస్తావానికి
ఆ
నాకేం నాకేంటి
మీకే ఎందుకేమి ఇవ్వాలా, నేను నిదానికి ఒప్పుకోని ఇక్కడి క్యాన్సిల్ చేస్తున్న చూసినావా అదే
సరే అండి మే మలా చేస కొంచెం బిజీగా ఉన్నాం.
ఆ
మల్ల చేస్తా అండి కొంచెం బిజీగా వున్నాం.
సరే